హలో చేయొద్దు అనుకున్నా బట్ ఏంటంటే త్రీ కాల్స్ అయిపోతయి కదా అని చేసాను.
అదే అంటే ఫైవ్ అయితే అయిపోద్ది కదా ఐదు కాల్లా.
ఫైవ్ కాల్స్ కంప్లీట్ చేద్దామ అంతే. ఆ చేద్దాం ఓకేే ఒకే
ఆ
ఇంకేంటి మరి.
ఇంకేం ఉన్నది మనం గదే సంగతి.
చెప్పాలి అంటే కుకింగ్ ఎవరు. బాగాచేస్తారు మీ రూంలో.
కుకింగ్ ఎవరు లేరు మా రూమ్లో ఎవ్వరు లేరు అందరు పోయారుగా చెఫ్లందరు.
చెఫ్లందరు ఎళ్ళిపోయారా ఇప్పుడు మీరు చెఫ్ కాదా మీ రూంలో.
నేనొక్క నాకేమి రాదు బువ్వ ఒక్కటే పెడతా. గిన్నెలు కడుగుతా ఒక రోజు గిన్నెలు కడుగుతా. ఇంకొక ఇంకొకలేమో ఇంకొ ఇంకొక రోజు, వారం మొత్తం నేను గిన్నలుగడుగుతా. ఇంకొక నిఖిల్ అన్నా అనే ఆ ఆ పంచుకుంటాం. శివన్నా వరునన్నా ఏమో చెఫ్లు ఆల్లు.
ఓ చానా పెద్ద చెఫ్లే చిన్న చెఫ్లేం కాదు.
ఆళ్ళు చెఫ్లు నేను నిఖి నేను నిఖిల్ ఆ
ఏదైనా కర్రీ గురించి అడిగితే చల్ అలా చేయ్యరు ఇలా చేస్తరు అంట.
బాగా చేస్తర్లే బాగా చేస్తరు ఆళ్ళు.
అవునా నువ్వు తింటే వదిలిపెట్టవు అంతా బాచేస్తా అంట.
అవునవును బాగా చేస్తాడు.
ఆ తిన్ అస్సలు తిన్నాక బతికుంటే కదా అది చెప్పడానికని నేను అంటా
ఆయన అది బాగా చేస్ నీటిగా చేస్తాడు మ ఇ బబ్బులనే ఒక ఇంగో పిల్లాడుంటరు. బబ్బులు బబ్బులు తెలుసా బబ్బులు ఎందుకు తెలియదు ఉంటుం
నాకు వరన్ తెలుసు
ఆ వర్నోల్ల బామ్మరిదే బబ్బులు అంటే.
నువ్వు తెలుసు.
ఆహా నిఖిల్ నిఖిల్ తెలుసా.
ఆహా
ఆ ఆయన ఆయన ఒక వారం గిన్నెలు కడుగుతాడు, నేను ఒక వారం గిన్నెలు కడుగుతా.
అంటే నిఖిల్ అనే అదే ఏమో ఇంకా తెలియదు ఇంకా వాళ్ళు ఇద్దరు నాకు తెలియదు. మీ గురించే ఎక్కువ టాపిక్స్ వస్తా ఉంటాయి. నేనే అడుగు తా ఉంటా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే నేమ్స్ తెలుసు కాబట్టి అడుగు
ఆ అవును అదే అదే లే కొంచెం పరిచయం పరిచెలెక్క
ఆ నాకు ప్రశాంత్ తెలుసు
యా వాళ్ళ ఫ్రెండే గా
తను ఇప్పుడు ఆ ఇక్కడే ఇటు వచ్చేసాడు కదా వాళ్ళు ఇంటికి వచ్చేసాడు కదా
అవునవును
తను తెలుసు ఎందుకంటే తనకి ఎక్కువ నేను మనీ సెండ్ చేస్తా ఇంకెవరు ఆ మీరు
ఆ
ఇంకా
అంతే
కావచ్చు
ఆ మేమైతే ఇంగ ఇక్కడే ఉంటాం ఇంగ వరునన్న ఉంటాడు వరునన్న నేను ప్రశాంత్ నిఖిల్ అన్న అనే బొబ్బులు అని ఒకడుంటాడు ఒకళు ఉంటారు కొండ కొండనే వోళ్ళు
హూ హూ
అవును అందరూ పోయిర్రు లాస్ట్ కి నేను శివన్న వరుణన్న నీఖిల్ అన్న నలుగురే ఉన్నం
అవునా రూమ్ లో మీ రూము అన్న చాలా రాషి ఉంటాయి కదా
రాషే ఉండదు రూము
ఆ మీరు ఓనర్ ఓనర్
ఓనరే ఆశేయం రాశేం ఉండడు గానీ కర్టు టయానికి ఒకటో తారీఖు కడితే డబ్బులు వాడి దగ్గరకి కూడా రాడు ఆ కట్టకపోతే మటుకు కన్ఫామ్ గా వత్తడు మార్వాడీస్ వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఏదో ఒకటి సెల్ తీసకపోను దగ్గరకొత్తడు తెల్ తీసకబోతడుకొచ్చి ఫోన్ తీసకపోయి ఆ ఆ ఒకరోజు బౌద్ బో ఇద్దరం పోయాను వాళ్ళ ఇంటికి డైరెక్ట్ ఇంటికి పోయి మాముూలుగా గోల చేయలేదు ఈయన ఫోనే శివన్న ఫోనే తీసకపోయిండు
అయ్య నువ్ చెప్పే చెప్పాడు
ఆ నేనేం బయట ఉన్నా ఎవురులేరు మేమిద్దరే ఉన్నా నేను శివన్న వాడొచ్చిండు ఓనరు దబ దబ వచ్చిండు ఫోన్ మాట్లాడాన్ దా అని తీసుకుండు అట్నే గుంజుకొని పోయిండు అంట మేం పోయ్యి ఊరు గంట అర గంట సేపు గొల్ల గొల్ల ఎట్ట పడితే అట్ట మాట్లాడొచ్చినం ఇద్దరం నా మళ్ళీ నా ఫోన్ ఆయనకి ఇచ్చే శివన్న ఫోన్ తీసుకుండు
శివ మాటలు చాలా కొంచెం ర్యాష్ గానే ఉంటాయి
గోల గోల చెప్ వాళ్ళే ఆయన ఓనరు రూమ్ లోకి చెప్పలేసుకొని వత్తే వాళ్ళ ఇంట్లో ఉండుకుంటొ ఈనేమంటాడు చెప్పులు చెప్పుల్లేసుకోమాకు పో బయటికెళ్ళు రూమ్ లో నుంచి బయటకెళ్ళు అంటాడు వాళ్ళ అపార్ట్మెంట్ లో మేము ఉండి ఇంగొకల్లు ఇంగొకల్లు ఐతే మంచి వే రే వాళ్ళయితే మా అపార్ట్మెంట్ లో ఉండి నువ్వు ఏంది నువ్వు అని మొత్తుకుంటారు
ఉమ్ అదే అదే
ఈయనే బెదిరిత్తడు వాళ్ళని డైరె
అవును తెలుసు తెలుసు తెలుసు అమ్మో
రూమ్ లోంచి బయటికెల్లు రూమ్ లోంచి బయటకెళ్ళి చెప్పులేంది ఇన్ని ఎవరివనంతాండు
ఒకే చిన్న మిస్టేక్ మొన్న చిన్న మిస్టేక్ వల్ల ఇయర్ ఫోన్స్ కూడా పగిలి అంటే ఇట్లా సెల్ పగళ్లు కొట్టడం ఇలాంటి కోపం ఎక్ కొన్నమాట
అవును మొన్న విరిగిపోయింది అది
ఆ విరగ్ గొట్టేసాడు విరిగిపోయింది గాదు విరగ్గట్టేసాడు మొబైల్ ఎత్తేసాడు ఎందు కంత గోబం అన్ నేనంత ఫస్ కోపమే అంటాడు కోపం తగ్గించుకోని నేను ఉంటాను అమ్మో కోపాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు
ఆహా
నేన్ సైలెంట్ గా ఉండిపోతా తన్ అన్ని పలగొడతా ఉంటాడన్న మాట అల
ఇవాళ మొన్న అతుకిచ్చుకోండి మల్లీ ఇరిగింది మళ్ అతికిచ్చారు
ఆ అద్దు అన్నా పడేసే అన్నా అంటే లేదు కావాలి కోపంలో పలగొట్టడం ఎందుకు మళ్ళీ కావాలి అని అనుకోవడం ఎందుకు అవును
అ
ఊ మీకు మెసేజెస్ వస్తున్నాయి
అహ ఏం చేస్తావ్
చెప్పదంట
తప్పదు
కొంచెం శివకి నేర్పించవా ఇలా చేయడం
ఏమనిమ్మా
అహ కొంచెం లేట్ గా రిప్లై ఇవ్వకుండా
తొందరగా
తొందరగా ఇప్
ఇయాల్ నేను ఇయ్యాలెవ్వర్ లేరు కాబట్ టే ఒక్కనే ఉన్న కాబట్టి చాల మేం మేము ఆ రూమ్లు అందరం ఉంటే మట్టికి అందరం ఫోన్ పక్కన పెట్టి మే మే ట్కోవడం సరిపోద్ది అందరు మాట్లాడుకోవడం సరిపోద్ది
అమ్మో మీరు మరీ ఘోరం తెల్సా నేనంటాను కొన్ని మాట్లాడే ఫస్ట్ ప్లీజ్ మీ వాళ్ళని కొంచెం బూతులు ఆపమని చెప్పావా
ఆహ్ అసలు శివన్నే మాట్లాడేది బూద్లో ఒక అప్పుడప్పుడు ఆయన స్టార్ చేతడు ఇంక తర్వాత ఇంక అందరూ టైం పదకొండయిది ఇంకా
తనే కదా స్టార్ట్ చేసేది ఫస్టు
ఉండు
నేను తన వల్ల నేన్ కూడా నేర్చుకున్నానన్నమాట అంటే నేన్ రాష్ గా ఉండను తన్ వల్ల నేను రాష్ గా తయారవుతున్నా అమ్మాను ఒక రోజు ఇలానే ఏదో విషయంలో ఫ్రెండ్స్ మధ్య వెళ్ళి బూతులు మాట్లాడాను ఎక్కడ్ నేర్చుకుంటున్నావు ఏంది కథ అంటా
ఆ
హలో అన్నాను ప్లీజ్ నేనుప్పుడుట్లాడడి నని ఒకడే రిక్వెస్ట్ చేస్తా మీళ్ళని ఎవరిని పోతుని మాట్లాడతం చెప్పు ప్జ్ సస్ంటా అంటే వాలు కాదు నేన్ని మాట్లాడుతావు మ్
ఎవరు లేరు కాబట్టి ఇంత ప్రశాంతం గుంది లేకపోతే గోల గోల చేత్తరు అటు ఇటు అటు ఇటు దిరుగుతురు
మీరెక్కడ మాట్లాడతారు అందరుంటే మాట్లాడరు
అది
మరి బర్డే ఎప్పుడు
నా బర్త్డే బర్త్డేలు ఉండవు నేను చేసుకోను
మ్
కేమో ఇంట్లో వాళ్ళు ఇంకా అప్పుడు వాళ్ళకి తెలియదుగా
అంటే తెలియకుండానే ట్వంటీ త్రీ ఇయర్సా కన్ఫామ
అంటే టూ థౌజండ్ త్రీ అని ఇంకా డేట్ మంత్ తెలియదు
అవునా
ఆ
మ్ హు మ్ పిల్లని కొడుతుందా మరి మొన్న రేస్ సెంట్గా అయినట్టుంది కదా చూసాను బావుంది మీరిద్దరు బావున్నారు
ఆ ఫోటో పంపించేన చూసిండ్రా
చూశాను అవును అ రోజు నైట్ అ మేబీ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇక్కడ ఉన్నా మంచి ఇలా బర్త్డే ఉంది వచ్చా మంచి
ఆ నువ్వేనా ఫోటో నమ్మట్లేదు ఫోటో పంపియి అదిదని తె ను పంపిచ్చిన ఆమె ఇంకా ఎలా ఉందావా
బావుంది అంటే మీ ఇద్దరికి ఓకే బావుంటారు ఏం బావుందా ఫైవ్ ఇయర్స్ అక్కడ ఏం బావుందంట వావ్ అంటే ఇంకెలా ఏదనా ఇంకెలా ఉండాలనే ఏమైనా ఆలోచించుకుంటున్నారా
ఇంగ్ ఏం ఆలోచిచ్చు గుంట్రు
సింపుల్ గా ఉంది ఈ అమ్మాయి బావుంది సింపుల్ గానే ఉండాలి
ఆ
ఇంకొకరు ఎవరు అంటే వరుణ్ అన్నా వాళ్ళ ఓకే వాళ్ళ లవర్ నీ కూడా చూశాను
ఆ వాళ లవరుగూడ ఆయన
అక్కడ చూసాను
ఇక్కడే అటే అంట గా గోదరిఖనే అంట వాళ్ళది కూడా
అవును అంటే నాదే లీదు కావచ్చు మేబి
అవునవును
ఊమ్ అంటే అమ్మాయిదెక్కడో నాక్ తెలీదు కాని వరుణ్ ది మాత్రం ఇటే అని తెలుసు
ఇక్కడే వాళ్ళు శివన్నోళ్ళ ఇంటికా ఆల్దిగూడా
అవునా అంటే వరుణ్ ది మల్ల అమ్మాయిది
ఆళ్ళది గూడా వేరే ఊరు పక్కనే అంట అక్కడ గోదరిగా వాళ్ళ అమ్మమ్మోళ్లు ఊరేమో వరుణన్నోళ్ళదే శివన్నోళ్ళూరు
ఊహు హు హూ
ఆ ఆమెదేమో వేరే ఊరు అంటా మరి ఆ ఊరు ఏదో మరి
ఎక్కడో ఉన్నాయ్ లే చాలా పల్లెటూర్
ఇక్కడే శివనోళ్ళ ఊరు కాదా
అదే ఊరు సేమ్
మరి శివన్న వరుణన్నోళ్లు ఒకే ఊరని నీకు తెలియదా
శివది నాది ఒకటి తెలుసు వరుణ్ ఒకే వరుణ్ది తెలుసు వరుణ్ వాళ్ళ పిల్లది తెలియదు వరుణ్ వాళ్ళది పిల్లది కూడా అక్కడే అంటున్నావు కదా అది తెలీదా అంటే
టే ఆ ఊరు కాదు కానీ వేరే ఊరు
చూశా జస్ట్ క్యాజు గా చూశాను అంతే ఆ అడగలేదు ఇంకా తన్ని అడగలేదు ఇగ
ఓకే ఓకే వాళ్ళు గూడా పెళ్ళే అంట
ఊమ్ అదే అదే అన్నారు పెళ్ళి అనుకుంటే చేసుకోవాలి
అవునవును
అది ఎంత తొందరగా అవుతే అంత బెటర్ ఎవరేమో ఎవరి థింక్ ఎలా చేంజ్ అవుతదో
చేంజ్ అవుతది ఇలానే ఉంటే చేంజ్ కన్ఫామ్ గైద్ధి
అయిపోద్ధి ఇంకా ఇవాళ ఇవాళ రేపు జనరేషన్ బాలేదు కదా
అస్సలు బాలే
ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు
ఆ యాడ మరి
అంటే అలా అనట్ ట్లేదు అలానే మిమ్మల్ని అనట్లేదు నార్మల్గా ఇప్పుడు చా ఒక అమ్మాయి ఉంటే చాలు ఆ అమ్మాయి ఎంబడి ఎంత మంది అబ్బాయిలు పడుతున్నారో అసలు
తక్కువేరు రమ్మాయిలు అందుకనే
అలా అంటున్నాను అన్నమాట అందుకే ఉన్నమ్మాయిని కాపాడుకోవాలి
బయిటికి పోకుండ ట ఉన్న దాన్ని ఉంచుకోవాలి అది అది కూడా నిజం
అయితే
దీంట్లో ఓ కొత్తమ్మాయిని పరిచయం చేసుకుంటా
ఆ వేరే పనేం లేదు చ్చే మంచి ముద్దుగా బొద్దుగుంది ఎంత సింపుల్గుంది అమ్మాయి బాగుంది
హేహేహే
హ్మ్మ్
మీ ఫ్రెండ్స్ లల్లా ఎవరు గట్ట కాల్ చేయమను
చాలా రాషు
అంతేనా
అమ్మో వాళ్ళతో నువ్ గెలవలేవులే
హహ
వాళ్ళకు ఉన్నారు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వాళ్ళతో నువ్వు వెక్కడ వేగుతావ్
నేను నాలుగు వాడ్ని అయితా
అవుతావు అవుతావు సీరియస్లీ అవుతావు
హా
అంటే చూస్తున్నాను కదా సో అలా చెప్తున్నాను మీరు చాలా సిన్సియర్ గా అనిపించారు అం సిన్సియర్ అంటే నాకు తెలిసినంత మట్టికి మాత్రమే మీరే తెలవదు నాకు తెలీదు
ఆ
ఒక శివన్ చూస్తా ఉంటే మాత్రం సిన్సియర్ గా అనిపిస్తాది అప్పుడప్పుడు కోపమస్తది హా సిన్సియర తొక్క వీటికి లేడ వెళ్ళి అసలు ఉన్నాడు కావచ్చు సొ నేనే బ్రమ పడుతున్నాను కావచ్చుని ఫిలింగ్ కూడా వచ్చేస్తాది అయినా అమ్మా అమ్మాయి నే చేసుకుంట అందుకే అంటున్నాడా మావాడు మావాణిక సెట్ జేయి మావాణిక సెట్ జేయి అంట అయ్యో హహ